హలో
హలో గుడ్ ఈవినింగ్
గుడ్ ఈవెనింగ్ ఎలా ఉన్నారు
స్రీ అకల్ అలాంాలకుం ఎలా ఉన్నారు
వల్కం సలాం సస్కాళ నమస్తే బాగున్నా మీరళ ఉన్నారు
నేను కూడా చాలా బాగున్నానండి
ఏం చేస్తున్నారు
నేను ప్రస్తుతం పడుకొని ఉన్నానండి పైనకి వెళ్ళాలి అనుకుంటున్న లోపల బాగా గర్మి అవుతుంది ఉడకపోస్తుంది
డిన్నర్ అయిపోయిందా
పైన అయిపోయిందండి పైన వాతావరణం మంచిగా చల్లగా ఉంది
ఉం మా సైడ్ వర్షం వస్తుంది
మనం ని సర
మీ సైడ్ వస్తుందా వర్షం
మాసైడు వర్షం అంటే చినుకులు పడ్డాయి మెరుస్తుంది గాలి వచ్చింది ఈ మూడయినా కాని మూ ఏది కంప్లీట్ గా రాలేదు మూడు కొంచెం కొంచెం వచి ఆగిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ మెరుస్తుంది
మెరుస్తుందా రావట్లే
మీరండి మీరు తిన్నారా అండి
ఉం తిన్నా అండి
ఆహా ఏం చేస్తున్నారు మరి ఇప్పుడు
తిన్నామండి మీరు
ఆ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎప్పుడు తిన్నారు ఇప్పుడు తింటున్నారా అయిపోయిందా
ఆ అయిపోయింది ఇప్పుడు బెండ కాయ కడ్ చేస్తున్నమ్ అందు కోసం
మార్నింగ్ కోసమా ఎందుకండి మార్నింగ్ అంత తొందరగా తినేస్తారా ఆఫీస్ కన్నారా
ఆఫీసు వెళ్తారు కదా అందుకే
ఓకే ఇప్పుడు రెడీ చేసి పెట్టుకుంటారా ఆహా ఎన్నిటికి రెడీ చేస్తారండి మార్నింగ్ టిఫ టిఫిన్ టిఫిన్ లో అట్ల ఉండయా అండి డైరెక్ట్ అలా భోజన
హ డి ఒకసారి టిఫిన్ ఒకసారి చపాతి ఒకసారి రైస్ ఒకసారి ఇట్లని పప్పు అన్నం
అంటే మీరు రైస్ ఎక్ రైస్ ఎక్కువ చేస్త చేస్తారా మరి టిఫిన్ లా లేదా చపాతి కర్రీలా
నార్మల్ అండి ఇప్పుడు దాని టీపు కూరగా లేదా ఉన్నాయా దాన్ని బట్టి లేకపోతే ఇప్పుడు ఏం తింటారనె దాన్ని బట్టి ది అట్లా ఏం లేదు ఏం ప టిన్ అంటే ఏం లేదు మంచి చేస్తాం
మీ ఇంట్లో నా ఆఫీస్ పోయే వాళ్ళు ఎక్కువగా ఏదో తిని ఉంటారు కదా తింటారని చెప్తారు కదా అది దాంట్లో ఏం ఎక్కువ ఎక్కువ ఏం చేస్తారు అని మీ వాళ్ళు ఎక్కువ ఏం తింటారు మీరు ఏం చేసి పెడతారు అని అడుగుతు
అట్లా ఏం లేదు అన్ని తింటారు ఇష్టంగా
ఓకే మీరు ఏది చేసి పెడితే అది తింటారా
ఆ
ఓకే
కూరగాయలు బట్టి చపాతి చేస్తాం లేకుంటే పూరి మావడికాయ తెలుసా మీకు
మామిడికాయ తెలవకుండా ఉంటదా అండి మీరు
ఆ అట్లా కాదు దాన్ని రస్ పూర్దీ చేస్తారని అది
జ్యూసా ఆ తెలుసు అండి
ఊ అది కూడా చే అది కూడా చేస్తాం
హుక్ ఇంట్లో ఎవరు చేస్తారండి వంట మీరే చేస్తారా
ఆ మత్తంమడేస్తది మేం కూడా చేస్తా లేకుంటే ఇద్దరు కూడా కలిసి చేస్తారు
కలిసి ఎట్లా అనిస్తారండి అంటే మీరు మీరు మీరు మీరు మీరు మీరు స్పూన్ ఇట్లా ఊపితే మీ అత్తమ్మ మొత్తం వేస్తుందా ఇంగ్రీడియంట్స్
లేదండి ఒక్క కూర అని చేస్తే ఒక్క కూర నె చెస్తుంటా లేకుంటే రైస్ నేను చేస్తే కర్రీ ఆయన చేస్తారు
ఓకే ఎంత మంది ఉంటారండి
మేమ ఒక ట్వుల్వ్ మెంబర్స్ చేసుకుంటాం
ఓకేచాలా పెద్ద ఫ్యామిలీ అండి మీది
హుక్ చెద్దాంది
హుక్ ఇవాళ ఏం చేశానండి ఏం తిన్నారు
మేమా పప్పు
ఓకే
ఇంకా చెప్పండి మీరు
ఉ మీరు చె మీరు పెద్ద చెట్లు ఉన్నాయా అండి మీ ఇంట్లో
మా ఇంట్లో చెట్లు పెద్దది ఒక జామకా చెట్టు ఉంది ఓన్లీ
అవునా
మీ ఇంట్లో పెద్ద ప్లేస్ ఉందా అండి
లేదండి అంటే ఫస్ట్ మచి మ మా చిన్నప్పుడు ప్రతి మా వాడలో ప్రతి ఒక చెట్టు ఉండేదండి ఎక్స్పెషల్లీ పెద్ద చెట్లు వేప చెట్లు వేప చెట్లు ఉండేటివి మంచిగా చల్లగా ఉంటాయండి అవి ఉమ్ ఇప్పుడు చెట్లు ప్ర తగ్గి అవును చల్లగా ఉండేది ఇప్పుడు చెట్
ఇప్పుడు సమ్మర్ లో బాగుంటేది కాదా వేపకయ చెట్లు దానికి బెనిఫ బెనిఫిట్స్ కూడా బాగుంటాయి కదా దాన్ని యూస్ చేసి ఏమి ఏనా
ఇప్పుడు చెట్లనూ విచ్చలవిడిగా నరుకుతున్నారు కాబ టే మనకు ఈ సీజన్ లో ఇంత ఇన్ ఇంతా ఇంత ఎండలు సీజన్ గుడా ఏ సీజన్ రావాల్సిన సీజన్ ఆ సీజన్లో రాకుండా
ఇప్పుడు ఫ్రూట్స్ కూడా ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా అట్లానే అయిందండి అన్ సీజన్ అన్నీ వస్తూ వసున్నాయి హెల్త్ త బాగ్ పాడైతుంది
రోజులు ఎక్కువ రోజులు సమ్మరే నడుస్తుంది ఇప్పుడు చూడండీ యాక్చువల్లీ అయితే జూన్ నుంచి వర్షాకాలం స్టార్డ్ కావాలే కానీ చూడండి అగ్ ఆగస్ట్ ఆగస్టు వరకు గూడా ఎండలు బానే ఉంటాయండి
ఈ సైడ్ ఐతే బాగానే ఉండే ఎండలు
ఆ కానీ మా చిన్నప్పుడు అట్ల కాదు జూన్ అయయితే కతం మే నుంచి స్టార్ట్ అయితే మంచి గదా ఒకవేళ వర్షం రాకపోయినా చల్లగ ఉండేది
మీరు హాల్డేస్ లో ఎక్కడ వెళ్ళేవారు చిన్నప్పుడు బాగా
హన్ మే
చిన్నప్పుడుతి బాగా ఇ క్కడ వెళ్ళాలంటే బాగా జాలీగా ఉంటది గాదా ఖుషీ ఉంటది హ్యాపీనెస్ ఉంటది హలో
అవును అవునండి
ఉమ్
మా అత్తమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళెటోల్లం అండి మాకు వేరే ఎవరు లేకుండే అంటె మేం వెళ్ళేంత మ
చిన్నదా అండి పెదదా
అ మాది గూడా పెద్దగనే మా అత్తమ్మ కొంచెం దూరం ఉండే మా అమ్మమ్మ వాళ్ళు కొంచెం మా ఇంటి నుంచి ఒక టూ త్రీ కిలోమీటర్స్ అలా ఉండే అంటే ఊరే పల్లెటూరులోనే ఉండే గ్రామం
పల్లెటూరు బాగా పల్లెటూరులో బాగుంటదండీ చెట్లూ, మామిడి చెట్లూ
మా మమ్మీ పోయినప్పుడు మా మమ్మీతో అటు పోతుండే మళ్ళీ వైటం మా నానమ్మ వాళ్ళు అ టు పోయినప్పుడు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోతుండే మా నానమ్మ నన్ను మా త్తమ్మ ఇంటికాడ ఇడ్సబెట్టన్నా ఒత్తుండే లేకపోతే ఒక్కోసారి ఆమె తోటి అచ్చేస్తుం మేమన్న
ఊమ్ చిన్నప్పుడు బాగా ఉంటాయి కదా మెమోరీస్ ఇప్పుడు ఆలోచిస్తే వే ఎలాగో అనిపిస్తుంది
అవును అండి
మి చిన్నప్పుడు ఏమి ఇష్టం ఉండే బాగా ఏం గేమ్స్ బాగా ఇష్టం ఉన్ గేం ఆడుతుండే
ఏ ఒక్కటి అని లేదూ ఆ ఉంటాయి కదా అట్లే అన్ని అవీ గోలీలు ఆ ఇవి మన అవి ఉంటాయి గదా తొక్కుడు బిల్లలు తొ
ఈ పులి మేకా గేమ్
పులి పులి మేకా మళ్ళా లయన్ గేము
అది ఎట్ల ఆడతారు పూరలి మేక అర్ధం కావట్లే మే ఆడలే
ఆ అది పులి మేకల రెండు పులులు ఉంటాయి మే ఆ ఏడు మేకలు ఉంటాయి మీ ఇట్లో ట్రై యా అన్ ట్రై యా అన్ ట్రైయాంగిల్ ల ఏమో ఇట్లు ఇప్పుడు మనకు చెస్ బోర్డు అవి బోర్డ్స్ ఉంటాయి కదా అట్లనే ఇ పులి మే ఆ పు పులి మేకకి కూడా ఆ అబ్ పులి మేకకి కూడా ఇట్ల ట్రైయాంగిల్ లా డ్రా చేసుకోవాలె డ్రా చేసుకో కున్న వాళ్ళే దానికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఊమ్ తొమ్మిది ఉంటాయి తొమ్మిది ప్లేసెస్ ఉంటాయండి
ఆ అంటే డ్రా చేస్తారా బాక్సెస్ లాగా
ఆ ఒకటి రెండు మూడు పది వుంటాయండి ప్లేస్ లు టెన్ ప్లేస్ ఆ టెన్ ప్లేసెస్ ఉంటాయి ఆ టెన్ ప్లేసెస్ ల రెండు ప్లేసెస్ దీనికి ఏడు ప్లేస్లలల్ల మేకలను పెట్ ట్టి ఈ మేకలు ఏం జేయాలంటే
మేకలంటే దేన్ తీసుకుంటరు దాన్ని
ఏమన్నా తీసుకోవచ్చు ఏమన్నా తీసుకోవచ్చు మేకా అంటే ఆ అవును ఆ అంటే పులులకు మేకలకు డిఫరెన్స్ ఉండే విధంగా వేరే వేరే పెద్ద బండ తీసుకొని చిన్న బండలు మేకల్లాగా పెట్టుకోవచ్చు లేదా ఇంకేమైనా పెట్టుకోవచ్చు
మన ఇష్టమేనా టైగర్ లోనే పెద్దగుండాలి కొంచెం ఇది చిన్నగుండాలి అంతే
అన్ మనక్ అర్థం అయ్యేట్టు
ఆ ఎన్ని అయి మెంబర్స్
ఆ ఇద్దరే ఇద్దరే ఆడాలండి దీన్ని ఎట్లా ఆడతారు అంటే పులులను ఈ ఏడు మేకలు కలిసి ఆ దాన్ని దూబకుండా బంధించాలి
అదొకుండ ఎట్లా అండి
ఇప్పుడు టెన్ ప్లేసెస్ ఉంటాయి కదా అండి టెన్ ప్లేస్ ఆ టెన్ టెన్ ఆ టెన్ ప్లేసెస్‌లో ఇప్పుడు పులి దూ కాలి పులి దూకాలి అంటే దూకి మేకని తినాలి అంటే అవుతాలి ఇప్పుడు పులి ఒక ప్లే మేక ఒక ప్లేస్‌లో ఉందనుకోండి దానికి నెక్స్ట్ ప్లేస్‌లోనే నెక్స్ట్ ప్లేస్‌లోనే పులి ఉంది అనుకోండి
ఆ
ఇప్పుడు ఇదేం చేస్తాది మేక మీదికెళ్ళి నెక్స్ట్ అది టెన్ ప్లేసెస్ ఉన్నాయిగా ఇంకో ప్లేస్లో దూకి మే మే ఆ ఆ మే మేకని తినేస్తాయి ఇట్లా దూకకుండా మేకల్ని పెట్టాలి మనం పులిని దుకానియద్దు అన్న
ఆహా ఇప్పుడు బాక్స్లు ఉంటాయి కదా అది రాకుండ అట్లా చూసుకొని
ఆ మేక మే క మీది నుంచి పులి దూకకుండా మేకలను పెట్టుకుంటా మనం ఆ పులిని బంధించాలి ఆ జాగ్రత్తగా పె ట్టి పులిని బంధించాలి
ఆ బంధించాలంటే దానిలో ఎట్లా ఇప్పుడు దూకడమే బం
ఇప్పుడు దూక బంధించుడు ఎలా అంటే పులి ఎటు దూకకుండా ఆ మనం దాన్ని మన మేకలు మొ
అది ఎక్కడ పోకుండా అయితే ఇప్పుడు బందనచురు అనట్ట
త్తం మేకలు సరౌండ్ చేసే ఏడు మేకలు ఉంటాయి కదా ఏడు మేకలలా ఆరు మేకల తోటి మనం బంధించచ్చు
మ్మ్ఉహ్మ్
ఇగ ఆరు కంటే ఎక్కువ మేకలు అంటే రెండు తిన్నాయి అనుకో పులులు రెండు మే కల్ని
ఆ రెండు తిన్నారు
ఆ ఇగ మే క్కలు గెలువలేవు ఎప్పుడు ఇగ
అయ్యో సిక్స్ ఉంటే గెలుసొచ్చా
ఇగ సిక్స్ ఉన్నా మనం పులులను బంధించొచ్చు కానీ ఫైవ్ ఫైవ్ ఉంటే బంధించడం కష్టం బంది బం బంధించచ్చు బంధించ చ్చు అని మనకు తెలిసిపోతది ఆ మన దూ పులులు దూకడానికి బాగా స్పేసెస్ ఖాళీ ఉంటాయి కదా సరే అండి